హలో
హలో
హలో బాన్నారా రా
ఆ బాగున్నా అక్క ఎలా ఉన్నారు
బాన్నాను రా పిల్లలు బాన్నారా
ఆ బాగున్నారు అక్క
ఏం చేస్తున్నారు చేసావా లంచ్
ఆ అయిపోయింది అక్క మీరు చేస్తారా భోజనాలు
ఆ ఇప్పుడే అయినాయి రా
ఆ పిల్లలకి డబ్బా పెట్టి పంపేశారా
ఆ పెట్టాను
ఆ
అంటే ఇప్పుడు ఏం లేదు రే మనకి
ఆ
ఆ వాళ్ళు పొద్దున సాయంత్రం చేసినవన్నీ ఇంకా సర్దుకోవడం సరిపోతుంది బొమ్మలు ఇవన్నీ ఆడి ఎక్కడ ఎక్కడ పడేస్తారు కదా దా
అవునక్కా సరదా లేకపోతున్నాం
అబ్బ అసలు ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోవరా వాళ్ళకి మాత్రం
మనగా అన్ని కొనలేదు కాగాని వీళ్ళకి మాత్రం అయ్యే
ఆ అసలు ఎక్కడ ఏది చూస్తే అది కావాలంటారు కొనియ్యాలి కంపల్సరీ అది కొంనియాలి
అవును చిరాకు వస్తుంది ఆయన్ని ఏం చేసుకుంటాం
మన్నీ ప్లాస్టిక్ ఏ మళ్ళీ ఒక్కడు కూడా పనికొచ్చేది లేదు ఆ మా బాబు అయితే, మరి అసలీ
ఆ ఇంట్లో గుడా అసలు, ఆ బొమ్మలకే సరిపోతుంది. ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు.
ఆ కో అసలు ఏ సద్దలేక చికాకు ఒచ్చింది. ఆడతారు ఇక్కడో పడేస్ స్తారు, మళ్ళీ వేరే ఆట ఆడుకుంటారు గానీ, అవి మళ్ళీ తీసినయి ఎక్కడ పెట్టినా అక్కడ పెట్టమంటే పెట్
నాకైతే చిరాకు ఓచ్చేసి, అక్కడెక్కడైనా పడేత్తే బయట ఎక్ పడేసి అంటించెయ్యాలనిపితోంది.
అవును. వాళ్ళు ఆడుకోవడం బానే ఆడుకుంటుర్రు, మనకి సదరాలంటేనేమో చికాకొచ్చిద్ది.
మొన్న అదే ఆ చేతితో ఆడుకున్నలా ఆ కవర్ లో, ఏ కవర్ లో ఓంపేశారో అదే కాలుమ్ ఎత్తేత్తే పర్లేదు.
అవును. మా పిల్లోడైతే ఆ ఏది చూత్తే, అదే కావాలంటాడు పోనీ సర్లే. తప్పదు గదా ఇగా, పో కొన్నియ్యకపోతే ఊరుకోరుగా కింద పడి మరి ఏడస్తా ఉంటారు. అయితే పోనీలే అని కొనిస్తే, అసలు కొనిచ్చినాయి కొనిచ్చినట్ ట్టే ఇరకొట్టేస్తాడు, ఒక్క రోజు కూడా ఉంచడు రా అసలు.
మాకంతా మొత్తం వ్యతిరేకం, ఆ కొనిచ్చిన బొమ్మలన్నీ కనిమించ్ చాలి. అందులో ఒకటి కనిపించకపోయినా మాక్ నరకమే ఆ రోజు ఇల్లంతా ఎతికింతాడు.
ఉమ్ ఉహుమ్ అస్సల్ మక్ గుడా అంతే, ఎక్కడ పడితే అక్ అక్కడ పడేస్తారు, మళ్ళీ అయి కావాల్
అంత సడ అంతా అలా, ఎలా వచ్చేత్తయో అర్ధం కాదు గాని,
ఉమ్ ఆయాన్ని బొమ్మలు మావాడు బ్యాట్, బాల్ అయితే ఎన్ని ఎన్నిసార్లు కొనిచ్చానో, అన్ని సార్లు బాల్ కొడ్త్ తాడు, అది ఎక్కడికో పోద్ది, ఇంకా అది పోయినట్టే.
ఇంకా రానివ్వరు.
అస్సలు, అప్పట్లో మనం దాచుకున్నట్టుగా, ఏమన్నా దాచుకుంటారా వీళ్ళు. మనం ఆడుకున్నా కొద్దిసేపు ఆడుకొని, మళ్ళీ మనై మనం దాచుకునే వాళ్ళం బొమ్మలు. ఇలా అది కాదు, అది వాటిని ఇరక్కొట్టడం, పాడు జేయడం మళ్ళీ ఎక్కడన్నా పోతే వాటిని వదిలేయడం, అది పోయింది మళ్ళీ ఇంకొటి కొనియ్యి. అని, అమ్మో ఎంత చికాకు చేస్తున్నారో ఈ హాలిడేస్ మొత్ త్తం ఎన్ని బొమ్మలు ఇరకొట్టాడో, ఎన్ని బొమ్మలు పోగొట్టాడో, అసలేమ్ ఆ అసలు ఎక్కడికైనా ఎళ్తే, ఏదన్నా కనిపిస్తే అది కొనియాలి. అది కొనిచ్చిన్దాక ఏడుపు మళ్ళీ.
ఉమ్, ఇంకా సాధించడం అంటే ఆళ్ళ తర్వాతే.
ఇగ ఆడపిల్లలేమో, అవే ప్లాస్టికి పెట్టుకొని ఆడుకునే బొమ్మలు, గురిగిలు, బొమ్మలు వాళ్ళు మా పాపేమో అవి కావాలంటది. మొన్న ఒక రోజు అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే, అక్కడ ఒక ఆమె ఇట్ట, పెట్టి పట్టుకొని అమ్మడానికి వస్తారు గదా.
అవునవును ఇంటి దగ్గరకు ఓస్తారు.
అట్లా ఓస్తే చూసారు, ఇంగా ఉ ఉరికి ఓచ్చి మా దగ్గరికి మమ్మీ కొనిస్తావా లేదా, వాడొ ఒకడు కావాలంటే, ఇమో ఇంకోటి వాడేమో గన్లు, బ్యాట్లు ఆ చూపిస్తాండు, ఈమేమో గురిగిలు గిన్నెలో పెట్టుకొని ఆడుకునే ఈమె చూపిస్తంది
అయ్యేంటో మనకు అన్ని బొమ్మలు ఎక్కడియి
ఆ మనక్ అన్ని ఎక్కడియీ ఉన్న వాటితో ఏదో ఆడుకునే వాళ్ళం అసలు కాని వామ్మో ఇప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కటి కొ నిచ్చాల్సిందే అపుడ్ అలే ఆ ప్లాస్టిక్ కి కనీసం వాడు ఉల్లిగడ్లోడు కూడా తీసుకోవట్లే
అసల్ అసల్ తీసుకుంటారా అల్లు తీసుకునేలా ఇల్లు ఉంచుతారా దాన్ని ఏ పార్ట్ కు ఆ పార్ట్ తీసేస్తారు కదా
ఆ రోడ్డు మీద అలా వెళ్తా ఉంటే వాళ్ళూ కొంతమంది రోడ్డు మీద పె టీ అమ్ముతారు కదా కుక్కలేను లారీలు బొమ్మలు లాగా
అయ్యంటే నాకు అసలు చాలా చిరాకు నిజంగా అంటే చూత్తె ఇళ్ళు అడుగుతారు ఆళ్ళు కూడా ఈడ కావాలని ఇదురుగా పెట్టినట్టు పెడతారు మంచిగా వెళ్ళి దారిలోనే పెడతారు
అవును వాళ్ చూస్తారు అమ్మ అమ్మ బొమ్మలు అని అంటారు అసలు బొమ్మలే ఏం లేవు నడవండి నడవండి అని తీసుకొని రావడమే గని
తీసుకురావడం కాదు అది లాక్ రావడం అనాలి
హి హి ఆ మళ్ళీ ఎక్కడైనా గుడి దగ్గరికి మనం ఎక్కడికైనా ఎళ్ళాం అనుకో అక్కడ పెట్టినయ్ చూసి అయ్యి కావాలంటారు ఆ సరే వామ్మో వీళ్ళతోటి బొమ్మ తోటి అస్సల్ నాకైతే ఈ హాలిడేస్ మొత్ అం పెద్ద తలకాయ నొప్పొచ్చిందిరా చెప్తే వినరు వద్దంటే వినరు కొనిచ్చే వరకు పట్టుబడతారు అస్సలు
పోని ఇచ్చినయ్ అయ్ ఏమన్నా జాగ్రత్తగా ఉంచుకుంటామా లేదు
లేదు అప్పుడే ఒక్క రోజులోనే వాటి పాట్ పాట్స్ అన్ని తీసి ఎక్కడ పెడతా ఉంటారు
అక్కడే ఉంటాయ్ ఇంకా అలాగా ఆ ఏ గది చూసినా బొమ్మలే కనిపింతాయ్
అవునవును ఇంకా వాళ్ళు ఎళ్ళే వరకూ స్కూల్ కెళ్ళి వాళ్ళ రడి చేసి స్కూల్ కి పంపించే వరకు ఎక్కడియ్ అక్కడే ఉంటాయ్ మళ్ళీ వాళ్ళు ఎళ్ళాక అవన్నీ సదురుకొని చేసుకునేే లోపు అబ్బా తలక్ అయ్ నొప్పొచ్చిది అసలు్కి అయన్ని సదిరేసరికి
నాకంటే విరక్తి ఒచ్చేసింది ఇంగ బొమ్మల మీద
మ్ మళ్ళీ ఏమన్నా సర్ది పెడితే మళ్ళీ సాయంత్రం రాంగనె మళ్ళ ఎక్కడున్నాయ్ ఎక్కడున్నాయన్ తీసుకుంటారు
మ్ మళ్ళీ అదే మళ్ళీ అదే అవుతది వాళ్ళు ఏయ్డం ఎత్తుకోవడం
మ్ ఇప్పుడొస్తారా మళ్ళీ సాయంత్రం మమ్మీ అది ఎక్కడ పెట్టావ్ ఇది ఎక్కడ పెట్టావ్ అని అంటార్ ఎక్కడియ్ అక్కడ పడేసి ఎళ్ళిపోతారు మళ్ళీ మనల్నొచడుగుతా ఉం
అ ఆ ఎత్తుని ఏమైనా మనం ఎక్కడ పెట్టాం మనం గుర్ తుంటదా ఏదో పని ఆడావిడిలో ఎత్తుతాం
ఆ
పోన్ అన్ని ఓ దగ్గర పెట్టినాది ఏ బ్యాగ్ లో ఉంద్ దో ఏ ఎందులో ఉందో మనక్ గుర్తుండదు
మళ్ళీ వాళ్ళకి ఏదైనా కొనిచ్చామనుకో అక్కడక్కడో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చి గొప్పలు వాళ్ళు చూపించుకోవడం మళ్ళీ మా మమ్మీ బ్యాట్ కొనిచిందిరా మా మమ్మీ బేట్కొనిచ్చిందిరా ఇదిగో మా మమ్మీ ఇదికొనిచ్చిందిరా మా అమ్మ ఇదికొనిచ్చింది చెప్పుకోవడం వాళ్ళకి మళ్ళీ ఫ్రెండ్స్ కి చూపించడం
వాళ్ళు ఏమనా ఊరుకుంటారా వాళ్ళేల్లి అడుగుతారా వాళ్ళుొచ్చి మనల్ని తిడతారు
అబ్బా అలాగ మా ఇంటి ముందు అబ్బా బైకులో మా బాబుకి కూడా అట్లాగే జరిగింది అసలుకి అమ్మో అసలు వాళ్ళతోటి మరీ అవునవును అరే నువ్వు కొనుక్కున్నావు ఎక్కడ కొనుక్కున్నావరా నేను కూడా కొనుక్కుంటారా మా మమ్మీ చెప్పి కొనిపించుకుంటారా అని మళ్ళీ వాళ్ళు చెప్పడం వాళ్ళు వెళ్ళి వాళ్ళ మమ్మీ దగ్గర ఏడవడం అసలు మమ్మీ వాళ్ళ మమ్మీ అంటే ఇదికొనిచ్చిందంట ననీ చెప్పుకోవడం అసలు వాళ్ళ గొడవ గొడవ అసలే మొన్నటి దాకా పిల్లల తోటి
చాలా చిరాకులుది సెలవులుంటే కొంతసేపు బాగానే ఉంటది గానీ కొంతసేపు మాత్రం ఈ తలనోప్పులు
ఇన్ని బొమ్మలు ఉంటాయా మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ లు ఎవరైనా ఏదనా బొమ్మ కొనుక్కున్నారని చూసారంటే కతం ఇంకా ఇంటికొచ్చి మనల తోటి ఏడుపు మళ్ళీ
అర్ధం కావు వాళ్ళు కొనాలంటారు
హు వాళ్ళు కొనుక్కున్నారు నాకు కొనిస్తవా లేదా
వాళ్ళు ఏమన్నా పక్కన షాపుల్లో కొనుకుంటారా ఆడ లేవు కదా అక్కడికి వెళ్ళినప్పు కూడా కొనుక్కుంటారు ఇప్పుడు కూడా మనం ఒక్కటి కూడా తీకె కొనాలి
అవును అలాగా అసలు ఇంట్లో ఒక పెద్ద డబ్బా నిండా బొమ్మలే సరిపోయాయిరా
నేనైతే సరదాగా అనే దాన్ని అనమాట అప్పుడు ఇంకా ఈ మధ్య చిరాకు వచ్చేసి ఈసారి తీర్థాలు అయి పెట్టినప్పుడు నేను కూడా అక్కడ ఒక కొట్టు పెట్టేసుకుని అక్కడే అమ్ముకుంటాను చిరకువస్తది నాకు కాని అ ఇంకేం చేస్తాం మరి ఆ బొమ్మలన్నీ మనం దాసుం కుని తర్వాత వీళ్ళు ఎదిగిపోయాక మనం ఏం చేసుకుంటాం వాటిని
అవునవును అయేం వీళ్ళు ఏమో ఎదిగిపోతున్నారు ఇంకా చిన్నప్పుడు ఆడిన టెడ్డి బేర్ బొమ్మలు అవి అయితే అసలు ఆ పడేయ బుద్ధి కాదు ఇంట్లో ఉంచబుద్ధి కాదు ఆ బొమ్మలు
తీ తొడవాలి అటిని మళ్ళీ పోన ఏమనా ఉపయోగం అంటే అది లేదు
అవును కొంతమంది షోకేస్ గా సెల్ఫ్లలో పెట్టుకుంటారు కానీ వాటిని దులపాలి ఇంట్లో ఉ అంటే వాటిని తుడవాలి ఊరికే వాటి మీద ఎంత డస్ట్ పడతా ఉ
అది వదలదు తీసి ఉత్కలి అది మొత్తం తీసి పెట్టడం అని పెద్ద పని అయి బబ బొమ్మలంటేనే నిజంగా నాకు చాలా చిరాకు
అసలు మనప్పుడు మనకి ఇలా ఇన్ని బొమ్మలు ఎక్కడ కొనిచ్చారు
ఎక్కడ బొమ్మలు ఒక బొమ్మ కొంట అంటే దాన్ని సంవత్సరం ఆడుకునేవాళ్ళం లేకపోతే బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం నోరు మూసుకుని ఏదోటి పెట్టుకుని
అవును బయటికిెళ్ళి ఆడుకోవడమే అసలు ఫ్రెండ్స్ తోటి అంటే మనకి ఇంత బొమ్మల్ కొనిచ్చి ఫోన్ ఇచ్చి
ఆవంత లేవు మనకి అయి లేవు కాబట్టే ప్రశాంత్ తంగ ఉన్నారా
మ్ అమ్మో మనం కూడా ఇలాగే చికార్ చేస్ స్తుంటేనా ఎట్లుండేది
తుక్కు తుక్కేందు కొడతారు మనల్నైతే
ఆ కొడ్తరు కంపల్సరీ అసల్ ఏ అల్లరి చేయ్యక్పొయినా కొట్టేశారు మనల్ని
అప్పట్లో గట్టిగా ఏస్ ఎవరు ఎవరైనా సరే ఇప్పుడ్ ఎవర్ ఎత్తున్నాం మనకు భయం ఎందుకంటే ఇల్లు అప్పుడు మనం మాట్లాడేవాళ్ళం కాదు ఇప్పుడ్ ఈళ్ళు మాట్లాడ్తార్ గదా
ఆ మళ్ళీ ఎదురు సమాధానం
లాజిక్లు చెప్తారా నాక్ ఆడ చిరాక్ వత్తది. ఏం అన్లేవు అలాగ
ఇట్లాగ వాళ్ళతోటే చాలా వచ్చిందాట
ఓ
అదే రిమోట్ కారంట.
అబ్బా నాకా నిజంగా అవి పేరింటేనే కోపం వత్తది.
అవును రిమోట్ కారు అవైతే ఎన్ త కాస్టో మళ్ళీ
ఎందుకు వీళ్ళకి ఉపయోగమే ఉండదు రెండు రోజుల్లో అవగడేస్తారు గదా
అవును ముత్తలు వామ్మో
నేను మా పిల్లలకి ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చేవోళ్ళైనా సరే మా దగ్గరోళ్ అయితేలా చెప్తను. మీరు చాలా అలాంటివి కొంత అవద్దు అస్సల సమస్ తెలెదు అలాంటియి తెత్తే మాత్రం నీ మీకే ఇచ్చెత్తాను మళ్ళీ అని గట్టిగా చెప్పేదాని ఎత్తుకోమ ఏం ఉపయోగం ఉండదు వాళ్ రిజవ్ కొన్నారన్ పేరు తప్ తే రెండో రోజ్ అద్ ఆగదు
అవును ఉపయోగం లేకుండా వేస్ట్ తెల్సా ఆటి బదులు వేరే బుక్కో
ఏంటి క్రయాన్స్ ఇవి స్కూల్లోని తుక్కు తుక్కిని వాడింతారు కాబట్టి స్కెచ్లు, క్రేయన్స్, బుక్స్ ఇవైతే ఇప్పుడు వీళ్ళకు ఉపయోగం
అవునవును
ట్ల వల్ల ఉపయోగం ఏంముందుక్క కార్ల వల్ల రూపాయి ఉపయోగం లేదు.
అవున్రా సరేరా మరి
ఆ సరి అక్క ఉంటాను.
ఆ